హలో
హలో మేడం గుడ్ మార్నింగ్
ఆ గుడ్మార్నింగ్ అమ్మ ఏం చేస్తున్నారు ఐపోయింది సౌండ్ కొంచెం తక్కువోస్తుంది ఆ సౌండ్ రావట్లేదు ఆ సౌండ్ రావట్లేదు
సౌ రావట్లే ఇప్పుడు ఇంపడుతుందా
ఆ కొంచెం పర్లేదు
పర్లేదండి
మ్మ్ ఏంటి హాలిడేస్ ఎట్లా ప్లాన్ జేస్తున్నారు హా ఆ ఓకే ఓకే హాలిడేస్ ఎలా ప్లాన్ జేస్తున్నారు
ఏం లేద్ నా హాల్డేస్ కెల్తున తు టు ఉ అనుకుంటున్నా
ఆ ఎక్కడికన్నా వెళ్ళాలి గదా టూర్క హాలిడేస్ అవును అవును పిల్లలు గొడ గొడవ జేస్తారు ఫస్ట్
ఇక్కడికాన్ బాగుంటాడంటారు మేడం మాకు సజెషన్ ఇవండి మ
ఆ అంటే కొంచం పర్వాలేదు అ మీరూ ఆ చాలా దూరమయితే హైదరాబాడ్ ఓకే
ఓక్ బట్ మేము గూడా అదే అనుకుంటున్నాం హడ్రవదాని ఏద్దా ఉన్నము
లేదు ఇంకా ఇంకా లాంగ్ ట్రిప్ వేయాలి అనుకుంటే ఊటి కొడై కెనాల్ అటువైపు బాగుంటది కానీ హైదరాబాద్లో ఆ చాలా ప్లేసెస్ ఉంటాయి
అవును మేడం మేము గూడా మొన్నా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అదే ఎక్సామ్ రాయడానికి నిన్ వెల్న మల్లే ఎక్సామ్స్ రాసొచేసి పత్రి ఇగ మా పిల్లలు గూడా ఓచ్చారు మమ్మ సీరియస్ కోడానికి ఆటైలో ఇగ తిరగాలంటే తిరువోయినం
అవునవును
సమ్మర్ లో ఎట్లాగానాన్న టూర్ వేటుకున్నాం అ ఏలేసి అయిదని అరే ఆక్కడ ఏ యే ప్లేసులు బాగుంటాయి ఒకసారి చెప్పండి హైదరాబాద్ లో
చాలా ప్లేసెస్ ఉన్నాయిడ గా కాకపోతే ఫస్ట్ మాత్రం బిర్లా టెంపుల్ చూడో చూడాలి ఆ బిర్లా టెంపుల్ లోనే ఆ సైంటిఫిక్కు ఇదుంటది అనమాట మన స్కై గురించి దాంట్లో ఆ సన్ ఎట్లా మూవ్ అవుతది అంటే పిల్లలకి చాలా హె హెప్ఫుల్గా ఉంటదది.
బిర్ల టెంపుల్
పక్కనే బిర్లా ప్లానిటోరియం అని ఉంటుంది
అవునా మేడం
చూడొచ్చు చూడొచ్చు చూడదగ్గ ప్రదేశం ఇంకా నెక్స్ట్ వచ్చేసి రా రామోజీ ఫిలిమ్ సిటీ
ఆ రామోజి ఫిల్మ్సిటీ
ఫిలిం సిటీ అయితే మనకి వన్ డే ఊరికే అలా పై పైన చూసి రావటానికి వీలవుతుంది టూ డేస్ పెట్టుకున్నాం అనుకోండి బాగా చూడోచ్చు అక్కడే రూమ్స్
అ అక్కడే రూమ్స్ అలట్ చేసుకోవచ్చు లేకపోతే రిలేటివ్ ఉంటే వాళ్ళతో కల్సి స్పెండ్ చేసుకుంటా ఇగ చూడవచ్చు
కానీ చాలా బాగుంటది అంటే మనం ఎప్పుడూ చూడని విషయాలు ఉంటయి అక్కడ అంటే క్రియేట్ చేసింది ఉమ్ ఇప్పుడు బాహుబలి పిక్చర్ కి క్రియేట్ చేసినవన్నీ కూడా అక్కడ ఇంకా అట్లానే ఉంచారు అప్పటికి ఉమ్ అవన్నీ చూడం అంటే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఆ ఉంటదది ఆ ఆ అ తర్వాత ఇంకక్కడ మ్ ఆ షూటింగ్స్ జరుగుతూ ఉంటయి లక్కీగా మనం వెళ్ళే టైం కి షూటింగ్స్ అవి పెట్టుకున్నారనుకోండి ఆల్మోస్ట్ ఏదో ఒక ప్లేస్ లో ఏదో ఒక షూటింగ్ జరుగుతూనే ఉంటది కొంచెం ఇన్నరుగ వెళ్ళు
అంటే మార్నింగ్ టైమ్ ఇట్లా ఓపెన్ చేసె ఉంటందా
ఆ ఆ మార్నింగ్ నైన్ నుంచి ఓపెన్ చేసుంటది కానీ ఎర్లీగా వెళ్తారు ఎందుకంటే లాంగు క్యూ ఉంటది మ్ అందుకని అక్కడ నుంచి టికెట్ తీసుకొని లోపలికి ఎళ్ళాలి
టికెట్ టికెట్టు ఎంత ఉంటది కాస్ట్ మనకి
మేము వెళ్ళినప్పుడు ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉందమ్మా ఇప్పుడు పెంచచ్చు ఇంకా నార్మల్గా అంతే కదా మేము వెళ్ళి చాలా సంవత్సరాలవుతుంది
ఒహో
పెరుగుతుంది
ఆవునవును
లోపల్ కెళ్ళి హ్మ్ అవ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఒక ఆ బస్ చాలా మంది ప్యాసింజర్స్ ని కూర్చోబెట్టి బస్ తీసుకెళ్తారు బస్ లో బస్లో వెళ్తే ఒక ఇంపార్టెంట్ ప్లేసెస్ దగ్గర ఆపేస్తారు అదంతా చూపించి అంటే ఆ ఆర్టిఫిషియల్ మ్ రైల్వే స్టేషన్ ఇప్పుడే సినిమాలో రైల్వే స్టేషన్ తీసినా మనకేమో అలా కనిపిస్తది కదా పెద్ద రైల్వే స్టేషన్ ఇలాగా అలా అలా ఏముండదు చిన్నిది ఒక ఒక అరపర్లంగు కూడా ఉండదు
అన్నీ అక్క అందులోనె మొత్తం అం అంటే మన ఎక్కుడో విలేజ్ లో ఉందేమో గాన కుంటం స్టేషన్ లో ఇట్లా స్టే ఊర్లో పెర్లు కూడా వస్తా ఉంటాయి కదా మరి వీళ్లే క్రియేట్ చేస్తూంటరయితె
వీళ్ళు క్రియేట్ చేయడమే ఇప్పుడు పెళ్లి పెళ్లి సీన్ జరుగుతుంది అనుకో పెళ్ళంత క్రియేషన్ స్టాఫ్ ఉంటారు కదా వర్కర్స్ అదే ఆ ఎక్సట్రా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఆ యాక్టర్స్ వాళ్ళ అందర్నీ పెళ్లి పెద్దల్గ చుట్టూరు నిలబెడట్టారు
అవును
తెగానీ నిజంగా ఏమి ఆ నిజం పెళ్లిలాగా ఏమీ తీయ్యటానికి అవ్వదు కదా మ్ కానీ అవన్నీ బాగుంటయ్ స పిచ్చర్స్ లో చూసే అన్ని ఉమ్ చాలా బాగున్ టై పెద్ద్ పెద్ద గార్డెన్స్ ఉంటయ్ ఆబ్ ఇవుంటయ్ సా ఫ్లో వాటర్ ఫ్లో అవ్తుంది. కదా ఊ మాగుంటయ్ ఆ చాల బాగుంటది దీన్ తర్వాత మనం అది చూడొచ్చు గోల్కొండ చూడొచ్చు గోల్కొండలో ఆ గోల్కొండ చింక చాలా బాగుంటది.
గోల్కొండ ఇది
ఆ బాగుంటది ఏంటంటే అది పూర్వకాలపు కోటల్ గదా మ్మ్ అక్కడ రాణి గా ఆ రాణి గారు స్నానం చేసిన బావి అని ఒకటి చూపిస్తరు. ఆ బాగుంటది పెద్ద్ పెద్ బావి అంటే నిజంగ బావిలానే ఉంటది కానీ ఇట్లా మెట్లు తొ కిందికెళ్ళి అక్కడ స్నానం చేసి ఒచ్చేవాళ్ళంట మళ్ళీ ఊ ఉ ఇంకా మీరు ఎప్పుడు ప్లాన్ చేస్కుంటున్నరు స్
ఈ సమ్మ ఆహ సమ్మర్లోనే ప్లాన్ చేస్కు
ఊ సమ్మర్లో అయితే ఆ హాలిడేస్ కదా ఆ కొంచెం ఎండ అలా ఉంటది. కాని మిగితా అప్పుడైతే వర్షం అట్లా కష్టం అంత తిరగలేం అనమాట ఊ ఆ దాన్ తర్వాత ఇది బాగుంటది ఆ స్కైకిి ఆ ఆ స్కైలో ఏమేం జరుగుతుంది అనేది కుడా అక్కడ వాళ్ళు క థియేటర్ లాగ ఆ పెట్టారు దాంట్లో చూపిస్తరు అంటే రెయిన్ మన మీదనే రెయిన్ పడ్తన్నట్టు ఫీలింగ్ ఉంటది అన్
ఔనౌనౌను అది కూడ ఉందా
అది గుడ ఉంది బాగుంటది ఆ తర్వాత వాటర్ గేమ్స్ ఉంటయ్ పిల్లలకి పిల్లల్కయితే ఆడుకునేవి చాలా ఉంటయ్ ఆ ప్ గేమ్స్ కాని ఇంకా అక్కడే పిల్ల లంచ్ అదంతా చేసేస్కొని ఈవినింగ్ వరకి చ్
తోపాట్ ఇస్తరా
లేదు పెద్ద హోటల్ లాగ ఉంటుంది. బాహుబలి హోటల్ అని పెట్టార్లేండి. అ అప్పటికి ప్రస్తుతం ఉమ్ తర్వాత సినిమాలను బట్టి పేర్లు మారుస్త తర్ అనమాట అంతె ఇంక అక్కడ లంచ్ చేస్కొని కాస్ట్ ఎక్కువే అంటే మనల్ని ఔటర్ ఫుడ్డ్ అలవ్ చేయ్యర్
ఔటర్ ఫుడ్ అలో చే
మనం అక్కడే కొనుక్కోవాలి. వాటర్ ఐన ఏదైనా సరే అంటె వాటర్ తీస్కెళ్ళొచ్చు. కాని
ఎప్ప ఎంత పుణ్యం చేసి ఫుడ్ మంచిగ పెడతారు ఇంగ వాళ్ళ దగ్గర తీస్కోవాల్ ఎంతొ
ఇంక మరి వాళ్ళకీ ప్రాఫిట్స్ అయ్యే ఉంటయ్ కదా. అంటె ఒక్క టిక్కెట్ మీదనే కదా లోప్ పల్పంపిస్తారు మనల్ని ఒక ఫైవ్ హండ్రెడో సెవెన్ హండ్రెడో అక్కడియ్ అన్ని మళ్ళీ లోపలికి వెళ్ళటానికి ప్రతిదానికి టికెట్ట్ ఆ ఇప్పుడ్ ఈ స్కైది చూడాలంటే టికెట్ట్ సో అట్ల వేరే వేరే ఇవుంటాయి ఆహ్ డ్రామా డ్రామాయా యాక్టర్స్ ఎట్లా ఎట్లా ఉంటారు ఎలా వేస్తారు అయి గూడుంటాయి.
అవును అవును
కైట్
ఆహ్
ఓన్లీ మనం తిరగటానికి మాత్రమే ఇదనమాట ఆ బస్సు ఫ్రీ ఉంటంది ఆ మనలో ముందు టి టికెట్ కొంటాం కదా అందుకని బస్సు ఫ్రీ ఉంటది ఆహ్ ఆహ్ బస్సులో తీసుకొని వెళ్ళిపోయి చూపించి మళ్ళీ తెచ్చి మనల్ని బయట వదిలేస్తాం
బయటకి తీస్కస్స్త
అంటే పిల్లలు బాగా ఆడుకోవాలి అలానంటే మాత్రం టూ డేస్ ఆ వాళ్ళ ఎంజయ్ మేంట్కి
చార్మినార్ కూడా బానే ఉంటుంది
మిన్నర్ దగ్గర దగ్గరైతే ఇంకా అసలు అదేంటి ఆ షాపింగ్ ఉంటుంది లే కదా షాపింగ్ మన లేడీస్కి అ అన్ని తక్కువ కాస్ట్ ఉంటే అసలు మనం తక్కువ్కి అడగాలి
అడగలి
ఆహ్ యాక్చువల్లీ అది వాళ్ళు ఎక్వు ఎక్కువ చెప్తారు కాకపోతే ఏంటంటే మనం తప్ప కూ కడగాలి వాళ్ళు థౌసండ్ చెప్పింది మనం త్రీ హండ్రెడ్కో అలా అడుగుత ఆస్ ఆ అట్లా అడిగితే ఆ అట్లా అడిగితే వాళ్ళు అలా కాదులేమ్మా ఫైవ్ హండ్రెడ్కి తీసుకోమంటారు
అవునా
అస్సలు ఉహ్ చార్మినార్ దగ్గర వస్తువులు కొంటే మనం భలేం మోసపోతాం కొనుక్కోవాలి బాగుంటాయి కాకపోతే బార్గెనింగనేది చేయాల్సుంది
చేయాల్సో బార్గెన్ చేస్తేనే కొంచెం మనకు
ఆవును చార్మినార్ దగ్గర ఫొటోస్ తీసుకోవడం అయన్ని బాగుంటాయి ఆహ్ ఒక మెమరీ ఆహ్ అక్కడ అది కూడా పైకేక్కనిస్తారు కాకపోతే పై దాకా వె వెళ్ళడానికి అలో లేదు
అల్లఓ చెయ్యరు ఓకే ఇప్పుడూ ఈ హైదరాబాద్లో ఈయొక్క వినాయకుడు ఫెస్టివల్ అప్పుడే తర్వాత ఏముండదు
ఆవును ఆ ఖైరతాబాద్ లో ఓన్లీ వినాయకుడి ఫెస్టివల్ అప్పుడు కానీ ఇప్పుడు ఆహ్ ఒక ఒక పెద్ద టెంపుల్ కట్టారు కదా ఆహ్ అది దాని పేరు గుర్తు రావట్లేదు
ఆహ్
ఆహ్ టెంపులు బాగుంటది అది కూడా వినాయకు
ఏం టెంపుల్ బాలాజీ టెంపుల్ ఆహ్
ఆహ్ బాలాజీ బాలాజీ టెంపులే దాని పేరు కూడా మంచి మంచి పేరుంది ఉహ్ అదేతే గు రావట్లేదు నాకు ఆహ్ అవును బాలాజీ టెంపులే ఆహ్ చిల్ చిల్కురు బాలాజీ టెంపుల్ చిల్కూర్ బాలాజీ టెంపల్ అది చాలా ఫేమస్ అంటారు టెంపుల్ ఒకటి హైదరాబాద్ వచ్చినప్పుడు చూడవచ్చు బాగుంటది ఓకే అమ్మా థ్యాంక్ యూ బాయ్